తిన్నవ అన్న
ఎం గూర
నల్ల ఒంకయిల్
నల్ల ఒంకయిలా ఏడ గొన్నారు
పంపియట్ల
ఎందుకు ఉట్ ఒక వంకయిల్ ఒకటే ఒందిరా టమాటాలు వేయలేదల్లా
అందులో ఒట్టి చాపలు వేస్
ఒట్టి చాపలేషిందా తిన్నావా మరి
తిన్లా ఇంకా
ఇంకా ఉడుగు గింత టైం అయింది ఇంకా ఉడుకుతాందా ఆ ఇంకెప్పుడు తింటారు మరి
ఉడికినంకనా ఏడు పోయినవ్ ఇయాల మరి ఏమన పని వొయినవా ఇంటి కాన్నే ఉన్నావా
అబ్బద్దుగదా
ఆ మై బద్ వొయి ఎం చేసినావ్
అబ్బదు గదా
మనసిరల్ వెట్టుకొని ఊరిలా స గుకున్నా ఉ పేశిందంట గ పేశిఅయిపోయిందా మరి
అయిపెన్
ఒడ్లు వొయిందా
మళ్ళా పడ్డదా
మళ్ళ పడ్డది నెల్ల నెల్ల వడతాది
పొలం కడి వొతే పొలం ఎట్లుంది పొలం మంచిగా ఉందా
ఎండిపోతంది పొలం నీళ్ళు వరి చెట్లకు
అదే ఎందుకు మేళ్తలేవ నీళ్ళు
ఆ పై వైలో సరిపోలోనైయి కింద వైలో సరిపోతలే
సరిపోనిత్తే మంచిగుండు గదా
ఎపియొద్ద మరి పైసల్ ఉండొద్దా
ఆ
పైసల్ ఉండొద్ద మరి
ఎట్టనో అట్ట ఎపిత్తం సరిపోని పారుతుంది
చ్చినవ మరి
ఆ పర్స్ నుంచి పొద్దుగాల లేద్దం
నైట్ నైట్ పొతవా పోటర్ పెడుతానికి మరి
హు మ్ నైటైతెనే మంచిగ పరుతాంద్
అవునా ఎక్కడైనా ట్రిప్ కాట్లేదా
కాట్లేదు
ఇన్లా గూడా నల్లలొత్తలెవ్ సక్కగా అసలు ఒ ఇంత ముందు ఒక ముడు బిందలు పోసి పోయిర్రు
మ్ హ
మ్ రేపట ఇయ్యాల్నాట గౌన్ మల బజార్ కట పె రేప్ పొద్దుగల్నాట మాల బజార్ గౌన్ల బజార్ కట ఇప్పుడు మాల బజార్కు పోసింర్రు ఇప్పుడు గౌ రెప్ గౌన్ల బజార్ క్ పో త్తరట
హహా
మ్ మొన్న మా మొన్
ఆ
మొన్న రెడ్యాలక్ పోతివ్ గా సంబంధం సెట్ అయింద అది ఎంత ఎంత కట్నం ఎంత మాట్లాడిర్రు
పన్నెండు లక్షలు
ఇంకా బంగారం లేదా
ముడు తులాలు
ముడు తులాల ముడు తులాలు ఎడ సరిపోతది లవ్ మ్యరేజ్ అట కద ఆళ్ళది
మ్
టమాటా కర్రి ఒక్కెగుడకబెట్టినా టమాటా కర్రి
సరె
నిన్న బన్నీ గాడు అంటాండు వాళ్ళది లవ్ మ్యారేజ్ మమ్మి అది నాకు ఎప్పటి నుంచో తెలుసని
అవునా
మ్ హు ఎటుపోతానవ్ మరి ఇప్పుడు
గుడూర్
ఎందుకు గిప్పుడు గూడూరెందుకు
మా బామ్మర్ది ఒత్తాండు
మీ బామ్మర్ది ఒత్తండ మీ బామ్మర్ది ఎవలయ్య ఇప్పుడు ఇప్పుడొచ్చే బామ్మర్ది
వాళ్ళ అక్కనిచ్చిండు నాకు
అవునా ఎప్పుడిచ్చిండు మీ ఆ వాళ్ళక్కన్ నీకు
శాన్ రోలైంది
అవునా
మ్
ఆ ఇంకేమనుందా గి గి ఏండ్ ఇంటికొత్తడాట్నా మీ బామ్మర్ది మరి
ఉ
డూటీ దిగుతాండంట్నా
డ్యూటీ దిగుతానడొ పోతనడో
ఉహు కద్ మనం కంఠమయ్యే పండుగ ఎప్పుడు చెత్తరట అసలు
ఇయ్యళ్ళేట్ ఏళ్ళు పెట్టలేదు
పెడ్ తెల్సుకోట్లేదా
ఆ
ఏదో పొద్దుగాల వొచ్చిరు పైసలు అడుగుతాను మళ్ళా మన ఇంటికి కొంత మంది ఒక ఇద్దరు ముగ్గురు పోన
వొన్ ఎంద సీన్ సీన్ తాత కొడుకులు ఇద్దరును స్నేహకుమారి ముగ్గురు వొచ్చిరు.
ఉ
వొచ్చి అత్తమ్మ పైసలు అని అంటే ఇప్పుడు ఏడ అయ్యా కొంచెం ఫస్ట్ చిల్లంక ఇత్తనని నేన్ అన్న అని అంటే ఏడ అత్తమ్మ నాలుగు ఈ రెండు మూడు రోజులు ఇయ్యాలంటారు. అంటే వసూలు చేయరాదురయ్య ఏమైతాంది వసూలు చేసి ఇత్తమ్లె అంటే ఇ రెండు మూడ్ రోజులల్ల కావాల అత్తమ్మ ఖర్చులు అవన్నీ చూసుకోవాలి గదా సామాన్లు గిట తేవాల గదా. అంటే సర్లయ్య చూద్దాంలే అని నేనన్న మాయ్య లెడు చూద్దాంలే అంటే ఆయన వనసీన్ కొడుకు అంటాండు గదా ఎందస్ లె ఏం పట్టిచ్చుకోకుండనే ఏం లేకుండ తిరుగుతాండు. అసలు ఏ మాత్రం పట్టించుకుంటలెడు గదా అని అంటాండు.
ఉహు
అంటే నేన్ అన్న ఆయన ఎప్పటినుంచో నేను ఉండనని ఆయన సప్పుడక కూకుంటాండు. రొండు సంవత్సరాలు ఆయన చెప్పబట్టి మీరు మర్సుకోకుండ మీరు వంట గే ఎవరైతే ఏందయ్యా నడిపితే నడిపియ్యారాద్రి అని నేన్ అన్
అల్లిందా ఓ లీటరు పెట్రోల్ ఉ
ఈయట్ల
మేం పట్టించుకుంట లేనంట
ఏ అంటే ఇదివరకు చేసినట్టుగా ముందట పడిగ తలేవు గదా ఇ మాత్రం వన్ పర్సెంట్ గుడ పటిచుకుంటలేవు కదా.
ఉ
రెండు ముచ్చట్లు మావి రెండు ముచ్చట్లు అంద స్నేహ కుమార్ ఇయాయి ఇగ ఆయన పనులు ఆయనకు ఉన్నాయిలే. ఆయన పనులు ఆయనకున్నాయిలే. అని స్నేహ కుమార్ అన్నాడు.
ఇంగ
ని అనంద్ కాదుగి వాస్త్ అన్న జుపియరాదు ఏనుగన్నా కట్టొద్దా ఇట్లనే ఉంటదా ఇల్లు
ఉ
కొంచెం అది చూపెట్న గాని ఆ ఈ గీడ గీడ పాదలు వేయాలని జుత్తే ఆ పాదలన్న ఎషి ఆ ఉన్న కట్లన్న కడితే అన్న తక్కువబడితే అనగొట్టుకొచ్చి కట్టుకుంటే అయిపోతది గాని
ఉ ఉమ్ రావాల నేను ఇప్పుడు ఏడీకి రావాలి చెప్పు లీద్దు ఓ వాలీద్ద చూపిత్త అయ్యగారిని తీసుకొత్తలే
ఎన్నడ్ తీస్కొత్తవ్ ఇంకా
ఎంతసేప్ ఉంటది ఈ కాలంలో ఇంకా పద్ తక్కో ఉంది. మీర్ మల్లోచ్చినంక ఇత్త అహా ఈడ దోస్త్
మాట్లాడ్లేకపోతున్నావా దోస్తోటి
హుహు అదే ఇప్పుడంతా కులపోళ్ళు అంత స్పందించుతలేరట ఇరవై ఐదు ఎన్లోలు ఇరవై ఆ ఎమ్మనైతే మనోల్ల నుంచన్న ఇగ లగ్గంచి
ఉమ్
అంత నువ్వు ఒత్తలెవ్వు అంత తేడ తేడ జరుగుతాంది ఏమ్మానుంటే మళ్ళా రిప్లే చేద్దాం గనీ ఆ అన్ని ఏసిన కమిటీలు ఇవన్నీ ఏసి అన్ని రద్దు జేసి మళ్ళ మాట్లాడుదాం. అ ఏమన్నుంటే చెప్పుర్రి అన్ అంటాండ్
నువ్వేం జెప్తవ్ నీక్ నీకేం సంబంధమే చేయవ ఎవలైతేంది ముందర భడి పండగ నడిపిత్తె అయిపాయే రద్దు జేసుడు ఎందుకు ఏ ఏస్ సిన కమిటీ అయితే ఏసిండ్రు ఇంకా రద్దు జేసుడం ఎందుకు ముందు నడిపిత్తె అయిపాయే నూవు నువ్ నువ్వు నీకు నువ్ నువ్వు ఒద్దు ఇన్వాల్వ్ గావద్దనుకున్నావ్ ఇన్వాల్ గాకుంటనే ఉన్ టానవ్ ఇంకెందుకు మళ్ళ నిన్ను మ నిన్ను లాగడ లాగడు ఎందుకు మళ్ళా సరే నువ్వేమన్నా వాళ్లెక్క ఏమన్నా ఆ ఈ ఇట్లా అట్లా అన్ ఏమన్న నువ్వేం పుల్లల్ పెడ్తలేవు గదా జరగని ఎవ్వల్ జరిపిత్తేంది జరగని అని ఆ నువ్ జూస్తానవ్ అంతే తప్ప నీది గాయనక్ గా ఆలోచన ఏందట గట్లెందుకు మాట్లాడ్తడ్
అంత ఇబ్బందిగుండది ఏమన్నుంటే మా అన్ని సర్ చేస్కుందాము ఒసార్ మాట్లాడ్కుందాము రా అంటాండు.
మ్ నువ్ అనక్పోయినవ్ మరి నడిపీరు బావా నేను మీర్ నడిపిత్తారంటే మీర్ ఎందుక్ నడిపిత్తరన్ అనను నడిపియాకపోతే ఎందుకు నడిపిత్తాలేర్ అననను నేన్ ఎలాంటి ఇన్వాల్వ్ అవ్వ అవ్వనని అనక్పోయినవ్
నడ్సేటట్ లేదనే అంటాండు.
ఇంక అందరు బెట్టిన బువ్వ జరిపోదని ఇం పొయ్యి ఇన్వాల్వ్ అయ్యి ఇంక జేత్తవ ఇంక అందర్ మోకాల్ జూస్కుంటా బుక్కుల్ వట్టుకొన్ అట్టెట్ట వోతారు ఇంటి ముఖం జూస్కుంట అట్టట్ట తిరిగ అ అట్ ముఖం పెట్టుకోన్ పోతారు. ఓర్ నైనో ఏమోలే ఏయన్న పైసలోత్తే ఆ ఇరవై ఐదు వందలు వాళ్ళకిచ్చేత్తే మన ఇంటి మొఖ ఆమె ముడ్డుడోకుంట పోతరో మనక్ అవసరమే లేదు.
మనమెందుకుంటం మనదే పోవాలె ఎక్కువతక్కువ మాట్లాడ్తే రెండు
ఏమోలె ఎందుకు నీకు సర్లే మరి ఇగ ఉంట
ఆ